లో హాయ్ అండి
హాయ్ అండి హౌ ఆర్ యు బాగున్నా అవునండి మీరు బాగున్నార మేడం
ఆ బాగున్నా మేడం ఏం చెస్తున్నారండి
స్తున్నారండి ది డిన్నర్ చేసిల్లా
ఆ ఎలేదు మేడం ఇంకా ఇప్పుడే వంట ప్రిపేర్ చేసినాము చేయ్యాలి ఇంకా డిన్నర్
ఏం ఏం చేసిరండి ఏం ప్రిపేర్ చేసిర్రు కర్రీ
కర్రీ టమాట మేడం ఆ ములక్కాయ చె ంది మేడం మా ఇంట్లో అయితే ఇప్పుడే ఇవాళే తెంపినం ఒక ఫోర్ ఉంటే కనిపిస్తే తెంపినం మేడం
అంటే మీకు ప్లేస్ ఉంటే పెట్టుకున్నారా అండి
ఆ పెట్టుకున్నము, అయితే దానికి చిన్న చిన్న పురుగులు లాంటివి వస్తున్నయి అని ఊకే దాన్ని తీసేస్తున్నాం, తీసేస్తుంటే మళ్ళీ పెరుగుతుంది అదే.
మేడం ఇవి అసలు ఈ కూరగాయలు మనం అంటే మనం వేసుకొని మనం తిన్నదే గొప్ప కదా అసలు. చాలా మంచిది కదా ఆరోగ్యానికి.
హెల్తుకి బెటర్. అసలు హెల్త్ బావుంటది ఇది మనం
మేడం వాయస్ కొంచెం క్లారిటీగా వినిపిస్తలేదు. కొంచెం గట్టిగా మాట్లాడారా.
అవును మేడం అంటే ఇప్పుడు ఏ ఏ కూరగాయలైనా మనం పండించు
అయితే బావుంటది అసలు మనకు ప్లేస్ ఉంటే మనంగా ఇప్పుడు మన ఇంటి దగ్గర వేసుకునే టమాటాలు అని ది కోతులు ఉంటే ఎట్ల మేడం కోతులతోని పెద్ద ప్రాబ్లం అయి తంది గాని కోతులు లేకుంటే మంచి గా బెండకాయ, చిక్కుడుకాయ ప్లేస్ ఉంటే మంచి పెట్టుకోవచ్చు.
మాకైతే చాలా ప్లేస్ ఉంది మేడం. కానీ పెట్టను ఏయి కూరగాయలు పె
మాకు కూడా వెనక మాకు కూడా వెనక ఉంది మేడం గుంట ప్లేస్ ఉంది గాని మా ఇగా ఇంటి ద దగ్గరా ఉండక పోయేసరికి పట్టించుకోరు కానీ బోర్ కూడా ఉంది. కానీ నెక్స్ట్ ఇయర్ ప్లాన్ ఎయ్యాలే.
అవును మేడం మాకైతే ఇప్పుడు రెండు మూడు గుంటలే ఉన్నయి. పక్కది మా పక్కన్నే. అయితే నా ఎక్కువ ఎక్కువ నీళ్ళు పోయడానికి ఇట్లా టైం ఉండదనేసి పెట్టట్లేము. కానీ పెడితే మాత్రం చాలా కూరగాయలు పండించుకోవచ్చు మంచిగా. అన్ని గింజలు దొరుకుతున్నయి మంచిగా పెట్టుకోవడానికి.
అవునా మేడం అవును పెట్టుకోవచ్చు ఇప్పుడు మ చి కూడా తినదు కదా చిక్కుడుకాయ కూడా తినదు కోతి.
ఇప్పుడు మా అత్తమ్మవారింటి దగ్గరా అక్కడా బర్డె కొ ఒక ఊర్లో అయితే మాకు దగ్గరలో ఉన్న దగ్గర అయితే ఉంటది. చిక్కుడుగాయ చెట్టు చిన్నగా కొంచెం ప్లేస్ లోనే మా అక్క అయితే ఫుల్ కూరగాయలు చెట్లు పెడుతది అసలు. కూరగాయల చెట్లు, ఫ్లవర్స్ చెట్లు చాలా చె పెడతది. నాకు అయితే ఇంట్రెస్ట్ లేక నేను బెట్ట
నాకు ఇంట్రెస్ట్ మేడం ఉంది కాని మనం ఇంటి దగ్గర ఉండి మంచిగా వాటిని చూసి కొల వాటర్ పెట్టి మదు పొద్దున పోయి సాయంత్రం వచ్చేసరికి నేను టీచింగ్ చేస్తా అండి స్కూల్ లో ఇక నాకు టైమ్ ఉండదు మేడం వాటర్ ఎప్పుడు పెట్టాలని ఇంట్లో పని చేసుకోవడమే జరి పోతాది కానీ నాకు బాగా ఇష్టం చెట్లు కూరగాయలు పువ్వులు అంటే బాగా ఇల్లు గాని అక్కడికి గోరింట చెట్లు చెట్లు ఈ సంవత్సరం అవి గులాబీ చెట్టు గోరింట చెట్టు గోరింట చెట్లు పెడితే ఇప్పుడు ఆ వాటర్ పోసి మళ్ళా కాశీ మల్ల పూలు పూస్తాన్నాయి మేడం
మీవి అయిపొయిన కూడ పుస్తున్నాయ మేడం గోరండ పూలు
అంటే అవ్వే గింజలు పడి మళ్ళా మొలిసి మళ్ళ అవే పూలు పూస్తున్నాయి తెలుసా
అట్టాయితే అప్పుడు అక్టోబర్ లో అట్లావ్ ఇంకాక్ పూసెదా అది
డవ్ కాని నేను గింజాల్ తీసినా కొన్ని దాసిన గాని ఇప్పుడు ఆ గింజలు అక్కడనే రాల పడి ఇంక వాటర్ పోతాన్నాయ్ కదా మళ్ళా మూలిసినాయి అక్కడ యిగ
అంటే ఓకే మాకు కూడా మేడం ఫుల్ ప్లేస్ ఉంది కాని నాకు ఇంట్రెస్ట్ లేక
అయితే నేస్తామంట మంచి ట్రాక్టర్తో దున్నిచ్చి మంచి మంచిగా పెట్టుకుంటా మంచిగా పెట్టుకోవాలని ఆశ ట
మా అక్క కూడా మేడం అట్లనే చిన్న చిన్న ప్లేస్ ను కూడా వదలదు కొంతమంది కొంచెం ప్లేసు ని కూడా పోనియ్యరు మేడం ఫ్లవర్స్ లేదంటే కూరగాయల చెట్లు ఏదో ఒక చెట్టు పెడుతూనే ఉంటారు అట్లా పెట్టుకోవడమే బెటర్ అసలు మనకి స చుట్టుపక్కల అంటే ఇంటికి చుట్టుపక్కల చెట్లు ఉంటే మనకు హెల్త్ కు అట్లా బెనిఫిటే నెక్స్ట్ మనం వాటి నుంచి వచ్చే ఫ్రూట్స్ అయినా ఇంకా పువ్వుల అయినా ఏది తీసుకున్నా అవి మనకు బెనిఫిటే మేడం మంచిచి చుట్టూ చె
స్వచ్మ ఏ మందు కొట్టకుండా మందు ఇప్పుడు కెమి కలిసి మందులు వేయడం వల్ల కూడా మేడం మనకి హెల్త్ బాగుండట్లేదు
చిన్న చిన్న చిన్న చిన్న ఏజ్ లోనే ఇట్లట్లా అయ్యారు అవును మేడం ఇప్పుడు చిన్న చిన్న ఏజ్ లోని థైరాయిడ్ అని లేంటే హార్ట్ అటాక్ కాని
ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మనం తినే ఫుడ్ని బట్టే తెలుసా
ఆ అ ఎక్కువ చెప్పాలంటే ఎక్కువ శాతం మనం తినే ఫుడ్ వల్లనే ఈ చిన్న చిన్న ఈ గ చిన్న చిన్న వాళ్ళకి రోగాలు ఇవన్నీ రావడం మాత్రం ఎక్కువ మనం తినే ఈ ఫుడ్ వల్ల కెమికల్ ఫుడ్ వళ్ళనే మేడం కు శాతమే మంచిగా మనం ప్రతి ప్రతి ఒక్క కూరగాయ ఒక నాలుగు ఐదు రకాల కూరగాయలు ఇంట్లో పండించుకుంటే మనకి ఖర్చు తుగ్గుద్ ది మన హెల్త్ బాగున్
హెల్త్ బాగుంటది అంతే మేడం
కలర్ ఫ్రూట్స్ చెట్లు
చిక్కుడు చెట్లు ఇప్పుడు కోతులు తినే అంటేగద చిక్కుడు చెట్టు మేడము కాయలు తినవు చెట్టు తినవు గోరు చిక్కుడుకాయ తినవుకాయలు టమాటాలు తినదు తింటే ఏయ్ దోసకాయలు తింటయ్ దొండ కాయలు తింటాయి ఉంచవుగాని అవి తినేయకుండా ఉంచాలి అయితే కాకరకాయలు కూడా ఉన్నాయి కానీ అవి కొరికేస్తాయి మేడం అవి తినవు ఏంలేగాని కొరికేస్తా
అవును అవును అట్ల చేస్తరు
నిజమేలే అదిగా ట్రై చేసుకోడాను కోతులు తోనే మస్తు ప్రాబ్లమ్ అయితాంది కోతులు లేకుంటే ఏం కాదు
ఆ మేడం ఇప్పుడు మేమైతే మేమైతే ఒక రెండు కొబ్బరి చెట్లు పెట్టినాం మేడం అయితే అసలు పెద్ద పెద్ద కాయలయినా అవి మంచిగా ఉంటయేమో అనుకుంటే ఒక్కొక్క దానికి ఫోర్ ఫోర్ ఉంటే ఒక రోజు కోతులు వచ్చినయి మొత్తం తెంపి కొరికి పడేసినయి అవి తిన్లేదు తినన్నివ్వలేదు.
అందుకేనా కోతులు అంటరు వాటిని కోతుల్ని కోతులుం కానీ పొప్పాడి పండు చాలా మంచిది తెల్సా మేడం అట్లే తగ్గిపోయినప్పుడు పుప్పొడి పండ్లు
ఆ అట్లనే ఇప్పుడు హెల్త్ బాగుంటలేదు మంచిగా కొనుక్కొచ్చేవారు ఇంట్లో తీసుకోవచ్చా ఆ పెట్టిన రెండు చెట్ పెడితే రెండిటికి పోప్పడి కాయలు మంచిగనే కాసినయి మంచిదానికి చూసుకున్నారు మా అత్తమ్మ వాళ్ళు వాటిని మంచిగా చూసుకుంటే కాసినయి మంచిగ తెంపవచ్చు అనుకు టైంలో ఒక్కటే ఒకటి తెంపినం మేడం రెండు చెట్ల పేరు మీద ఒక్క కాయ దొరికింది మాక్ అం తెే ఇంకా అది గుడా అది గుడా కో తెంపింది కానీ ఇంకొకటి ఉంటే దాన్ని తెంపి మేమే పేపర్ చుట్టి గాలి తలగకుండా పెడితే అప్పుడు అది పండింది అట్లా ఒక్కట్ దొరికింది మాక్ అంతే మిగతా అన్ని కోతులే ఇంకా అసల్ అదే ఏ చెట్లు పెట్టాలంటేనే విసుకొస్
అది మనలాంటోల్లం చేయలేం మేడం వ్యవసాయం అంటే ఎస్టీ వాళ్ళే పొద్దున్న లేస్తే అక్కడే ఇండ్లు అక్కడే కాబట్టి వాళ్ళు మంచిగా సాగు చేస్కుంటరు కానీ వాళ్ళు గుడా ఇట్లా కెమికల్స్ వాడకుండా స్వష్టంగా కొంచెం మంచి కూరగాయలు ఏం కెమికల్స్ వాడని కూరగాయలు వండిచ్చిస్తే బాగుండు గనీ అన్ని మందులతోని మనం తినే ఫుడ్ గుడ ఆఖరికి అన్నం గుడ
అవును వరి చేస్తే ఇప్పుడు దానికి ఎన్ని వారానికోకసారి మందు గొడ్ తనే ఉన్నది మేడం. వారన్కి ఒకసారి కొడుత షా
మళ్ళ పైపుల్తోన్ కట్టడం గాదు మేడం మళ్ళ బట్ నేమో అంటున్నారు ఇప్పుడు డోనర్స్ డోనరో ఏమని అంట అది అసల్ ఎట్లుంది దాని పేరు అంత నాకు తెలవదు గని అదే ఇప్పుడు ఒక మిషిని అది ఇట్లా నొక్కుతే అదే మందు మ స్పేడ్ చేస్తాదట.
ఆ తెలుసు మేడం నాకు అవునవును. అది దానికి మొ త్తం చూపిస్తే దాంట్లో టైప్ చేస్ తే అదే మొత్తం మందు కొట్టేసి వస్తాది అన్నట్టు
కూడా ఇప్పుడు మనుషులు అవసరం లేదు థెల్సా మిషన్లే, నాటేసే మిషని గోరు కొస్
ప్రతి ఒక్క మిషన్ వచ్చింది దాని దగ్గర మళ్ళి త ప్రతి ఒక్క కిన్ కెల్తు దానికి మందు జల్లడానికి మ ఎన్నిరకాల మ మందులు ఏస్తున్నాము, ఆ మందులు తొన్ పండించిన ఫుడ్ మనం తినడం వల్ల మన హెల్త్ ఖరాబ్ అయితుంది మేడ
అవును చాలా ఇంత చిన్న వయస్ స్ లకు ఈన్ని ఈన్ని ప్రాబ్లమ్స్ అల్సర్ అని ఇ ఫుడ్ డైజెషన్ కాకపోవడం వామ్తింగ్స్ ఇయన్నీ మనం తినే
ఆ అసల్ మెయిన్ ఐతే క్యాన్సర్ మేడం ఇ క్యాన్సర్ రావడానికి కూడా మన హెల్త్, ఈ ఇవి కూడా ఇవి ఈ ఫుడ్డు కెమికల్ ఫుడ్డు, ఈ మందు కొట్టిన ఫుడ్ తినడం వల్లనే, ప్రతి ఒక్క కూరగాయ ఒక్క మందు వేయకుండా అయితే ఒక్కరైనా పండిస్తలేరు. ఇంట్లో పేట్కొని పండి తేనే బెటర్ మేడం అసలైతే
భయం భయం మేడం అ‌స్ స్సల్ క్యాన్సర్ అంటేనే భయం అసలు అదే ఇగ అట్లా మనం జాగ్ జాగ్రత్తగా తినాలిగాని ఇక ఆ వస్స్ స్తాంది ఇప్పుడు చాలా మందికి వస్తాంది, మనం దిన్న ఫుడ్డును బట్టే అది కూడా
హా, అంటే ఏక్కడేక్కడో వన్నించినా పుడ్డ్ ఎ ఎక్కడేకడో వన్నించిన ఫుడ్ అంతా ఎక్కడకో ఎంత దూరంకి వెళ్తుంది. అలివేల్లే దా పిల్లలేమో కల్షితం అయితుంది, లేదంటే అప్పన్నుంచి టైమ్ దెనను.
కాదు మేడం అప్పుడు మనం తాగే వాటర్ కూడా ఇ ఫ్రిడ్జ్ వాటర్ అయ్ తానై తెల్సా మనం అసలు కుండల పోసుకొని పెట్టుక్కునేది, అప్పట్ రోజులయ్ ఇసుక పోసి ఇసుకలో కు మంచిగా కుండ తీసి పెరయ్. మంచిగా ఒక బస్తా కట్టి తడ్
అవును మేడం ఇంకా, కుండే ఒ నార్మల్ కుండలు కొన్ కోయిన వాళ్ళు కూడా బిందెకు కూడా, ఆ టవల్ లాంటిది చుట్టే అన్నట్టు
ఫ్రిజ్డ్ వాటర్ లే న లేరు జనాలు
ఆ ఈ వాటర్ బాటిల్స్ కూడా ఒక మొద్దు బస్తా లాంటివి ఉంటే దాన్ని కట్టి దాన్ని తడుపుకుంటే ఎప్పుడు బాయకాడికి పోయినా కూడా ఇట్లా కూల్ ఉండేది అసలు వాటర్ ఐతే హెల్త్ ప్రాబ్లమ్ ఉండద్. పోయేది, మంచిగా మంచి కూల్ ఉండేవి వాట్ ర్ ఉడ ఇప్పు మేమైతే మీ ఫ్రిజ్ లో వా అంటె మేడం ఒక్క రోజు తాగినం అంటే నెక్స్ట్ డే గొంతు పట్టిస్తనే ఉన్
గొంతు పట్టేస్తనే ఉంటది అ వాటర్ మంచిది గాదు అని ఎవ్ ఎవ్వరు ఫ్రిడ్జ్ వాటర్ ఇంట్లో నె తాగుతారు కదా మేడమ్ ఫ్రిడ్జ్ వాటర్ ఉన్నాయ అక్క ఫ్రిడ్జ్ వాటర్ లేవా అనుకుంటూ తిరు రు
కాని చాలా వాట్
ఎలాంటే మేడం ఒక కుండ తెచ్చుకోవాల మనం మనమే చదువుకున్నోళ్ళు మరి మనం ఒకరికి చెప్పెటట్ ఉండాలె ఇగ మనమే కుండ వాడాలె అస్
మాకైతే మేడం మా పిల్లలకి ఎండాకాలం అయినా కాని ఆ ఫ్రిడ్జ్ వాటర్ వద్దంటే వినరు ఫ్రిడ్జ్ వాటర్ ఎ ఊక ఫ్రిడ్జ్ లో పెడ్ తరు తీస్తరు తాగుతరు. చెప్తే వినరు అవి అయి తాగితే మళ్ళీ వాళ్ళకి హెల్త్ అసలు హెల్త్ ఇష్యూస్ బాగ వస్
అ అవును మా బాబుకయితే సమ్మర్ లేదు వింటర్ లేదు ఏ ది లేదు ఎప్పటికి మొక్కు కారుతనే ఉంటది.
ఆ ఈ కోల్డ్ ఈ కూ ఫ్రిడ్జ్ లయి నార్మల్ గా మనం కూరగాయలు కొనుకొచ్చి కూడా ఫ్రిడ్జ్ లో పెడుతున్ న్నాం కద మేడం ఫ్రిడ్జ్ లో బెట్ ట్టి మళ్ దాన్ని తీసి వండుతున్నాం కదా! అట్ల కూడా కొంచెం హెల్త్ కరాబ్ అయితుంది మేడం. ఆ ఫ్రిడ్జ్ లో పెట్టి పెట్టి ఉన్నా కా కూల్ కూల్ అయి ఉన్న కూరగాయలను తీసి మళ్ళ వెంటనే మనం కర్రీ వండుతాం కదా అట్ల కూడా అయితుంది మేడం అట్లా కూడా హెల్త్ కరాబ్ అయిత్ తుంది మేడం
అంతె అంతె ఓకె మేడం మరి
హలో
మేడం సరే మేడం బాయి మే
బాయ్